ఆ ఈ మద్ దనే ఆ ఒక సినిమా నాని సినిమా ఒ ఒకటి రిలీజ్ అయింది చూసావా
నాని సినిమానా హిట్ త్రీ నా
ఆ హిట్ త్రీనే
ఆహా ఆ బాగుంటుంది కానీ నేను అంత వైలెంట్స్ సినిమాలు చూడను
ఆ నాకు నచ్చదు కానీ నాకు ఫేవరెట్ హీరో అనమాట
ఆ నాని అంటే ఇష్టం మీకి
ఆ నా నాని సినిమాలంటే చాలా ఇష్టం నాకు ఎందుకంటే అతని కంటెంట్ బా కంటెంట్ బాగా మంచిగా ఇస్తాడు
హిట్ త్రీ లో ఏమంత కంటెంట్ ఉంది
కంటెంట్ ఉంది కదా అతనికి ఒక ప్రొఫెషన్ ఉంటాది ఆ ప్రొఫజన్ ఎలా వర్కౌట్ వర్కౌట్ ఎలా తీసుకొని వెళ్ళాల ఎలా మంచిగా పర్ఫామ్ చేయాల తన ఎలా బెస్ట్ ఇయాల అనేది ఉంటాది కదా
ఆ
ఎలా ఆ ఎలా క్లిప్ మినల్స్ ని పట్టుకోవాలా
నాకైతే ఈ హిట్ త్రీ నార్మల్ స్టోరీ లాగే అనిపించింది ఏం మరి నాని అంత స్పెషల్ నాని చేయాల్సిన అంత స్పెషల్ మూవీ అయితే కాదనిపించింది కాకపోతే నాని ఇంకో వర్షన్ చూడొచ్చు అక్కడ దాంట్లో అంతే
ఆ అదే చెప్తాన కొత్తగా మనకు తెలిసిన హీరో నాకు మనకి ఇష్టం మైనవి ఈరోజ కొత్తగా ఉంటే చూడాలని ఎవరికి కైనా ఉంటది కదా
హా కరెక్ట్
అలా అని చు నేను ఫస్ట్ డే ఫస్ట్ షోకే వెళ్ళా నేను బుక్ చేసి ఆ బా మంచిగా అనిపించింది దానికి వెళ్ళిన దానికి మంచిగా ఆ మంచిగా ఫీల్ అయినా బాగుండింది
ఆ నాకు నానే సినిమాలో అంటే హాయ్ నాన్న చనా ఇష్టం
ఆ నీకు కూడా నాని ఇష్ట సినిమాలంటే ఇష్టమా
ఆహా నాని సినిమాల్లో అదంటే ఇష్టము కానీ నాకు వేరే సినిమాల అంటే చాలా ఇష్టం అసలు
ఆహా
మ్మ్
ఆయన అైనా కూడా చూసా సీతారామం ఆ చూస
ఆ దాంట్లో ఆ సోల్జర్ స్టోరీ అక్కని అది అక్కడ ఇన్కంప్లీట్ స్టోరీ కానీ చానా బాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు
ఆ నాకు కూడా అలానే అనిపించింది ఆ మొదటిసారి ఆ సినిమా చూసినప్పుడు ఆ లేట్గా ఏమనిపి అంటే ఇంకా టూ తుందేమో
ఆ అందరూ అన్నారు ఉంటది సీతారామం టూ కూడా ఉంటది అని కానీ అక్కడ రామ్ చనిపోయినట్టు చూపించేస్తారు లాస్ట్ లో మనకి అట్లాంటప్పుడు ఇంకా దానికి ఇంకా మళ్ళీ కొనసాగిస్తే బాగుండదు అది అట్లు ఉంటేనే బాగుంటుంది
ఆ అవును అలా మంచిగాని
ఇలా కా
హిట్ త్రీలో కూడా ఆ కొంచెం ఆ నానిని కొంచెం వెరై వెరైటీ ఆగా చూపించారనమాట వేరే యాంగిల్ చూపించారు నానిలో ఉండయి వేరే కొత్తంగిల్ ఆ చనా వైలెంట్ గా ఉంటుంది సినిమా అయితే
హుమ్మ్ చూసిన నేను కూడా అంతా బాగా అక్కడ ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తాడు కదా ఏదో అంత ఆ వాళ్ళు అంతా మర్డర్స్ చేసే వాళ్ళు అట్లంత వాళ్ళని కనిబెట్టడం కోసం ఈ యొక్క కూడా అక్కడికి ఎల్లీ
అవునవును
ఉమ్
ఇయా హీరోయిన్గా యాక్ట్ చేసినది కూడా బాగా మంచిగా అనిపించింది ఎందుకంటే కేజీఎఫ్ తర్వాత ఇమ్మ దీంట్లో యాక్ట్ చేయడం అనేది నాణ్యత యాక్ట్ చేయ మనేది
ఆ దీంట్లో ఇంకా పాటలు కూడా బాగున్నాయి
ఆ పాటలు కూడా బాగున్నాయి
ఇంకా సీతారామంలో అయితే నాకు మృణాల్ ఠాకూర్ అసలు సీతల క్యారెక్టర్ కి అట్లా సెట్ అయిపోయింది ఆ అమ్మ
ఆ ఆ నా కూడా అ అలానే అనిపించింది ఇంకా ఆ మంచి మంచిగా ఆ స్క్రిప్ట్ రాసింటే బాగుండేమో అక్కడ కొంచెం తగ్గినట్టు అనిపించా
హ ఆ సినిమా చూస్తే ఎవరైనా కానీ ఇంక ఖచ్చితంగా ఏడుస్తారేమో నన్ను అడిగితే
ఆ నేనేది ఏడ్చలేదు ఫస్ట్ టైమ్ చూసినప్పుడు దిన్వాల్వ్ కాలేదు లేదు సినిమా చూసేటప్పుడు ఆ కానీ మంచివి అనిపిచ్చింది ఓ మనం కాస్ట్ కాస్ట్ పెట్టి డబ్ బుల్ వేట్టి కె టికెట్ కొనిన్ కొన్గొనిన్ దానికి బామన్చ్ అ ఒకే వర్తిట్ అనిపిచ్చింది
హుమ్ ఇప్పుడు ఉండి డైరెక్టర్స్ అంతా వైలెంట్ వైలెంట్ మూవీస్ ఇస్తన్నార్ కానీ ఒక మంచి నైంటిస్ ఆ ఫీల్ రొమాంటిక్ మూవీ ఏదైనా తీస్తే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అసల్
ఆ అదిప్ యకా ఆ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అనే వెబ్ సిరీస్ తీసుకొని పోతున్నారు ఫిలిమ్స్ అది ఎందు ఎందుకు తీస్తారో అర్థం కాదు అంత సస్పెన్స్ పెట్టాల్సిన అవసరం లేదు ఎందుక్ కంటే మా అలాంటి సాధారణ న వ్యక్తు సాధారణ మనుషులు ఆ మేఆమ్ థ డబ్బులు పెట్టి ఆ త్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ పెట్టి డబ్బులు పెట్ టికెట్ కొనుక్కున్నప్పుడు అ పార్ట్ వన్ తో సరిపోదు పర్లేదు కంప్లీట్ చేయలా అట్లాంటిది పార్ట్ టూ కూడా అంట్ ఇన్కంప్లీట్ బేట్ ఎసీస్ అసోస్ మెంట్స్ పెట్టేస్తే బాగుండదు
వాళ్ళు ఇంకా ప్రొడ్యూసర్స్ కోసం అంతా ఇంకా వాళ్ళకు కూడా కావాల కదా ఇంకా సినిమాలు స్టోరీలు ఇంకా నెక్స్ట్ కథ దొరికే వరకు ఈ కథను లాగుతా ఉంటారు అంతే ఇంకా
మ్ చానా అది మం చి అన్పియలేద్ నాకైతే అంత డబ్బులు పెట్టి వెళ్లం ఇప్పుడు కంప్లీట్ గా మం చి ఎండ్ అనేది ఎవరు అందరూ కోరుకుండేది
ఆ వింటేజ్ లవ్ స్టోరీస్ ఉండే అట్లా సినిమాలు తీస్తే ఇప్పుడు మంది హిట్లు కొడతారు ఎవరేనా
వింటేజ్ లవ్ స్టోరీ అనేది కొంచెం రిలివెంట్గా మా సినిమాలు ఈ మధ్య కూడా వచ్చాయి కదా
ఏవ్ ఒచ్చినయి
వచ్చాయి అంటే వింటేది లవ్ అనేం తెలీయదు కాని లవ్ గురించి కొన్ని చిన్నాయి కదా
మ్ హుమ్ ఆ అది వుమెన్ స్ట్రాంగ్ వుమెన్
మ్మ్
మ్మ్ దిన్ దాంట్లో మీక్ ఎ దాంట్లో మీక్ ఒ ఆ అది హీరో క్యారెక్టర్ నచ్చిందా
ఆ హీరో క్యారెక్టరు ఆ నాగైత్ యాస్ ఆఫ్ ఆ యాజ్ ఐయాం బై ఆ ఐ విల్ లైక్ ఇట్
ఆహా ఎందుకు అని అక్కడ అతను ఒక సైకోల్లాగా అట్లే మనిపిదా
సైకోనేేం అనిపిధు అదేం అంటే ఇప్పుడు ఆ అతను అలా ఫీల్ అయి త్తనడంతే ఎవరికి అంత్ త ఇంపార్టెన్స్ ఇవ్వకుడుదు అని ఆమెకి ఇచ్చిన ఆ అతనికి ఇచ్చినట్టు ఆమె ఎవర్ కిన్ ఇంపార్టెన్స్ చేయకూడద్ అట్లా అనునింటాడన్
ఉహ్మ్ కానీ ఆ సినిమాలో ఆమ కళల్ని దేన్ని కూడా ఈ ఇతను ఏ ఎంకరేజ్ చేయడు. ప్రో ముందురు పొమ్మని చెప్ ప్పుడు ఆపేమంటాడు.
ఆ ఆ విషయంలో నాకు కూడా అలా అనిపించింది కొంచెం. ఆ ఇట్లా రిస్ట్రిక్ట్ చేసినట్టు కానీ అతని ప్రాబ్లం వేరేమో. అంటే ఆ ఎందుకు చేయాల్ల నా తో ఉంటే చాలు నాతో ఎక్కువ టైం స్పెండ్ చేయాల్ల ఉండే ఒక లైఫ్ అని అట్లా ఏమన్నా అని అనుకోనీడి అట్లా చేసిన్ది
కానీ ఉండేద్ ఒక్క లైఫ్ ‌ ఉన్నప్ ఇప్పుడు వాళ్ళ గోల్స్ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి కా. ఇంకా వాళ్ళ ఆ ఇంకా ఆ సినిమాలో వాళ్ళ మదర్ క్యారెక్టర్ ని చూస్తే తెలిసిపోతుంది. అద్ వాళ్ళ ఫ్యామ్ అదే ఆ ఆ హీరో ఎంత శాడిజంమో లేకపోతే అదే అన్ పట్ పట్టించుకోకపోవడమో. లెంటే అమ్మాయిల్ని చులకనంగా చూస్తాడు అనుకోవడం అవన్నీ కనిపిస్తాయి. అనమాట
ఆ ఆ అల్ అది నాకు కూడా అలానే అనిపించ్ ఆ అనిపించింది నాక్
మలీ వ్ ఆహ్
ఎవరైనా. అంటే నేను అబ్బాయిని కాబట్టి నాకు కూడా అలానే మంచ్ మాది అబ్బాయి క్యారెక్టర్ మంచ్ చిన్నె అనిపించింది. నేను ఒకవేళ అట్లో ఉనింటే ఆ ఆ ప్లేస్ లోని అతని ప్లేస్ లో ఉన్నింటే నేను కూడా మ అలానే ఉండేవాడిని ఏమో కొ అంటే మరి అంత కాదులే కొన్నీ
ఆ అంతా నాకైతే పర్వాలేదనిపించింది కానీ క్లైమాక్స్ కొంచెం మరి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ లాగా అయిపోయింది అంతా రూ ఆ రూ ఐ మీన్ అంత బోల్డ్ గా ఆ అంత దేనిగా ఎవరు క్లైమాక్స్ ని ఎండ్ చేయకూడదు అసలు
ఆ అలా చేయకూడదులే నాకు కూడాూ అందుగాని నాకు కూడా అలానే అనిపించింది ఎందుకంటే ఆ ఎండింగ్ అంతా
మ్ ఇంకా ఇప్పుడు మొన్న ఆ ఒకటి ఆ రష్మిక విజయ్ దేవర్ కొండ ఒక సాంగ్ వదిలినారు చాలా బాగా ట్రెండ్ అయితాంది అసలు ఆ మూవీ కూడా మంచి హిట్ కొడుతుంది అనుకుంటున్నాను నేను అయితే
ఏది అది
ఆ సినిమా పేరు గుర్తు గుర్తులేదు గాని నాకీ కానీ సాంగ్ మాత్రం చాలా బాగుంది అది రియల్ స్టోరీ అనుకుంటా
కానీ నాకు విజయ్ దేవరకొండ రష్మిక కాంబినేషన్ లో నాకు నచ్చిందంటే గీతా గోవిందం బాగా నచ్చింది దాని తర్వాత ఆ డియర్ కామ్రేడ్ కూడా బాగా నచ్చింది ఉ
ప్రతి ప్రతి వాళ్ళ లైఫ్ లో ఒక కామ్రెడ్ ఉ
ఆహా
బాగుంటది వాళ్ళ కాంబినేషన్ లో మూవీస్ కూడా చాలా బాగా వచ్చినాయి
ఉ అందరు అనుకుంట అంటారు మంచిగానే అనిపిస్తుంది చాలా మంది చూడ చూడాల అనుకుంటారు సినిమా అవర్స్ అంతా
మ్
అంటే అతను ఆమె కాంబినేషన్ లో చూడాలనుకుంటారు చానా
మ్ మరి నెక్స్ట్ ప్యారడైజ్ కి వెళ్తారా
ఆ కంపల్స్ రిగా వెళ్తా నేను ఫస్టుడే ఫస్ట్ షో కి
ఆ ఓకేయితే ఆ సరే సరే బాయ్
ఆ బయన్
స్నాది